ఇప్పురా ఇంకా నీ పెళ్ళయితే జాబు వచ్చినాకనే చేసుకుంటావా ఇంగా
ఆ జాబ్ వచ్చినాకనే చేసుకోవాలి అక్క
అంతే మ తర్వాత తర్వాత ఏమై దంటే ఇప్పుడు జాబ్ రాక ముందు చేసుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఆరాటం ఇంగ చెయ్యాలి జాబ్ ఏదో ఒకటి రావాలి అని అప్పుడు ఉంటది
చదువుదామన్నా టైం ఉండదు ఏం చేద్దామన్నా చేయలేము
అవును ఇప్పుడే బెటర్ కొంచెం లేట్గా పెళ్ళ అయినా గూడా ఏం కాదు మా ఆడపడుచులు అందరు మంచిగా జాబ్స్ వచ్చిన తర్వాత చేసుకున్నారు
అవునా
మా పెద్దఆమేమో టీచర్
ఆ
సెకండ్ ఆమే సెకండ్ ఆమె ఒకతీ ప్రైవేట్ స్కూల్ లో చెప్తది
ఎవరు ఎవరక్క
మా ఆడపడుచులు
ఆ ఆ
ము ముగ్గురు ముగ్గురు మాకు
అమ్మో ముగ్గురా
ఉం ముగ్గురు వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు
ఆహా ఆ
లాస్ట్ ఆమె కలెక్టర్ ఆఫీస్ లో చెత్తది ఫస్ట్ లాస్ట్ గవర్నమెంట్ జాబ్ మధ్యలో ఆమె ఒక్కతి ప్రైవేట్
హ
బాగా చదువుకున్నారు పెళ్ళికి ముందే
మా పెళ్లికి ముందే చదవాల పెళ్ళ అయినాక చదువుకోవచ్చు అంటారు అందరు
ఆ నేను నేనైతే పెళ్ళికి ముందు టూ ఇయర్స్ ఖాళీగా ఉండే అసలు ఏం చదిపియలేదు
ఆ ఆ
ఏంటి ఇది టీటీసి ఎంట్రెన్స్ రాసిన
ఆ
రాస్తే ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది ఫిఫ్టీ థౌజండ్ ల
అవునా
ర్యాంక్ వచ్చింది కానీ నన్ను చేయన్నీయలే అవసరం లేదు డిగ్రీ చేస్తుండే సెకండ్ ఇయర్ ఉండే వద్దు అవసరం లేదు అది కంటిన్యూదే
ఉం వేస్తే అయిపోవు మంచిగా
ఆ మ మా అమ్మ మ మల మా
క్లారిటీగా వస్తలే అక్క
హలో
ఆ ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తోంది
ఆ హెడ్ సైట్ పెట్టుకున్నా
అవునా ఆహ ఎక్కడ అక్క మీది
మాద ఆసిఫబాద్
అవు
ఊ మ్
నాది అంటున్నా
అర్థం కాలేదు
అది డిస్టక్ అక్కా నువ్వు చెప్పిన ఏరియా అంటున్నా
ఆ డిస్టిక్ డిస్టిక్ ఆ
ఇట్లా ఐపోనాకనే పెళ్లి చేసుకున్నావ అక్క
ఆ డిగ్రీ అయిపోనాక టూ ఇయర్స్ ఖాళీగా ఉన్న తర్వాత
ఆ చాలా రోజులే అంటుంది అక్క మీ డాడీ కాని చదువుపియలే మళ్ళ తర్వాతకి
ఆ చదువు పీయలేదు మాది లవ్ మ్యరేజ్ కొంచెం తెలిసింది ఇంట్లో తెలిసిన తర్వాత గ్యాప్ వచ్చింది
ఆ నిజం ఒప్పుకున్నారండి ఆ
ఆమెదయ్యే వరకు టూ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది లేకపోతే ఎప్పుడో చేసి పడేషటోళ్లు మామూలుగా
దిగేస్తేనా అక్క ఒప్పుకున్నారు మంచిగా
ఆ సేమ్ క్యాస్ట్ ఇంటి దగ్గరనే
ఆహ
కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ కు ఉన్నంత వాల్యూ లవ్ మ్యారేజ్ కు ఉండదు అస్సలు
ఎందుకు అక్క హ్యాపీగా ఉండరు ఎవరిని చేసుకుంటామో అది ఎలా పడే ఎలాంటి వాడో అరేంజ్డ్ ఐతే
పేరెంట్స్ పేరెంట్స్ దగ్గర అంటుండ నేను
ఆహాహ్మ్
ఇంక అదొకటి అంటారు నువ్వు ఇష్టపడి చేసుకున్నావు మాకేంది అంటారు రేపు
అందరు
అదైతే ఫస్ట్
హ్మ్
ఇంక మనం వాళ్ళని తిడతాం అరేంజ్డ్ మ్యారేజ్ అనుకో ఇలాంటి వాళ్ళకిచ్చినాం అలాంటి వాళ్ళకిచ్చినాం
అవును ఇప్పుడు మా డ్యాన్ బ ఎల్ మీంగూ అంట
హ
అ చేయ బట్టే అంటే ఇక నీ పెళ్లికి నువ్వే చూసుకో నీ అస్లే చూడండి నేను పెళ్లి సంబంధం అంటాడు
అయ్యో ఇట్ల అయితే మనకే ఎఫెక్ట్ అట్లయితే ఏం కాదు
ఇంగా
హ్మ్ అదృష్ట మంతే లవ్ ఐనా ఆడగుట్ చెడ్డోడు కావచ్చు అరేంజ్డ్ అయినా వాడు మంచోడు కావచ్చు ఏది ఎట్లయినా ఉండొచ్చు
ఉ
ఇంకా
అంటే పల్డి ఎన్ని ఇయర్స్ లవ్ మీది
ఫైవ్
ఫైవ్ ఇయర్స్ ఉమ్
ఉ
పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అయితాంద అక్క ఇంకా
ఆ ఫైవ్ ఇయర్స్ అయింది పెళ్లై
ఉ ఉ
ఇంకా
అ
హలో ఇప్పుడు ఈ నువ్వు ఎంసిఏ చేేస్తున్నావు కదా ఎన్ని ఇయర్స్ అది
టు ఇయర్స్ అక్క
టూ ఇయర్సా బిఈడి కూడా టూ ఇయర్సే ఫస్ట్ వన్ ఇయర్ ఉండే వన్ ఇయర్ ఉన్న అప్పుడు చేస్తా అంటే నన్ను వద్దు వద్దు అన్నారు ఇప్పుడు టూ ఇయర్స్ చెయ్యాలి ఇప్పుడు కూడా రాసినా ర్యాంక్ మంచిగానే వచ్చింది బిఈడికి గానికి మా ఆయన వద్దంటాండు ఇప్పుడు
ఎందుకంటా మంచి స్కూల్లో చేప్పొచ్చు మంచిగా పిల్లలతో పోయి
నేను ఫస్ట్ బిఎల్ఐసి కంప్యూటరే లైబ్రరీ సైన్స్ కోర్స్ చేసినా కదా
ఆ
దానికి డిగ్రీ పిజీ టైప్లో ఇప్పుడు ఎంఎల్ఐసి అని వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది అది చేసి ఇది వద్దు ఇది తర్వాత చేయి అంటున్నాడు కానీ ర్యాంక్ మంచిగా వచ్చింది
మంచిగా వస్తే చేయక్క
ఎంత మంచిగా వచ్చినా ఇంకా రెగ్యులర్గా కాలేజ్ కి వెళ్ళలేను కదా పిల్లల్ని వదిలిపెట్టి ఫస్ట్ అయితే హాస్టల్లో ఉండేదాన్ని
ఇవంటరిం అంతే కదా
ఆ ఉంటది కానీ మంచి మంచి కాలేజెస్లో ఆప్షన్ ఉండదట
అదేనా అవున్నట్లాంటి ఆప్షన్ ఉండదు
ఏదైనా చిన్న కాలేజెస్లో అయితే ఉంటది
ఉంటంది
ఇంకా వేరే కాలేజీ కేయులో వస్తది అని ఉంది యూనివర్సిటీలో గాని చూ అంటే గూగుల్లో సెర్చ్ చేసిన రాంక్ని బట్టి
అవునా
యూనివర్సిటీలో వస్తదని ఉంది కాగాని అక్కడ చేసే అంత అదృష్టం లేదు
అవును ఉండదు మరి
రెగ్యులర్ చేస్తే మంచి నాలెడ్జ్ ఉంటది
మంచి నాలెడ్జ్ ఉంటే చదువుకోవచ్చు
ఇప్పుడు వెళ్లేటట్టు లేదిగా ఆ ఉంటంది మంచిగా ఉంటది యూనివర్సిటీ
ఆ బాగుంటది
ఎట్లయినా నార్మల్ కాలేజ్ నార్మలే అయిపాయె యూనివర్సిటీ యూనివర్
మర్స్తనే కా హైదరాబాద్ ల ఉస్మానియా అయితే ఇంకా సూపర్ ఉంటది అసలు
అవును
అక్కడయితే ఘోరంగా చదువుతారంట అక్క అసలు ఇంకా చెట్ల కిందనే ఎక్కడ పడితె అక్ క్కన్నే కూర్చోని చదువుతారట
ఇంకా లైబ్రరీలో అయితే కూర్చుందమంటే ప్లేస్ ఉండదంట
ఆ అసలు ఓన్లీ చదువుకోవడం కోసమే దాంట్లే ర్యాంక్ తెచ్చుకుంటారంట అసలు
అమ్మో
ఇట్ల కింద ఎక్కడ పడితే అక్కన్నే చదువుతనే ఉంటారంట అమ్మో
ఇది పాలమూరు యూనివర్సిటీ అని ఉంది అది ఎక్కడ
ఏమో అక్క అది ఐడియా లేదు నాకు
అహ అక్కడ హైదరాబాద్లనేమో ఆ కేయు వరంగళ్ళ కాని
దగ్గరేనా మీకు వరంగల్
ఏ దగ్గర కాదు మకు బగా లాంగ్
మకు దగ్గర వన్ అవరే
ఆ అవును అక్కనుంచి దగ్గర కదా ఇక్కడ నుంచి సిక్స్ అవర్స్ మాకు
మ్మ్మ్మ్ దగ్గర్లో ఏం లేవ్వ ఉన్న కుడా
ఆహా మాకు దగ్గర ఏది లేదు అంటే ఇప్పుడు నేను రెగ్యులర్ గా చెయాలనుకున్నా కూడా మా దగ్గర నుంచి టూ అవర్స్ జర్నీ వేస్తే అక్కడ ఉంది కాలేజ్
అదే దూరం అనుకుంటే ఇంకా టూ అవర్స్ ఆ
ఆ టూ అవర్స్ ఇక్కడ నుంచి ఇంగ నేను పని చేసుకొని పిల్లల్ని వదిలిపెట్టి నేను పోవడం
నువ్వు ఇంకా పిల్లల్ని చూసుకోవడమే సరిపో పోను పోవడానికి ఒప్పుకోరు పోతే కూడా చూడలేరు కొంతమంది
డిస్టెన్స్ లానే చేయాలి ఇంగ అంతే అది ఒకటే ఆప్షన్
అదే అదే
మ్మ్ అసలు ఎంట్రెన్స్ రాయొద్దనుకున్న పోయిన సరే వచ్చినా కూడా పంపలేదని ఏమో పంపిస్తారేమో అని చేసినా ఇప్పుడేమో ఏళ్ళేటట్టు లేదు సిచివేషన్
డిస్టెన్స్ లో అయిన చేయ్ ఎంకాదు డిస్టెన్స్ లో ఐన చెయ్ అక్క అంటన
ఆ ఇంగ అంతే సర్టిఫికేట్ వస్తది ఇంగ
అ
బిఎల్ఐసి కూడా అది లైబ్రరీ సైన్స్ ది కూడా డిస్టెన్స్ లనే చేసినా
మ్ దానికి ఉన్నాయ అక్క అంటే దగ్గర్లో జాబ్స్ కూడా ఉండాలి కదా మనం
ఆ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లల్ల ప్రతి స్కూల్ల ఒక లైబ్రరీ వేస్తాండట రేవంత్ రెడ్డి
లైబ్రరీయాన్ పెడుతాండూ అంటల్లు కం ప్యూటర్ ఆ కంప్యూటర్ కోచింగ్ కి ఒకర్ని పెడుతాళ్లు అంటల్లు గా
ఏం చేస్తా లైబ్రరీస్ అయితే పెడతాడు సెవెన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉంటాయ అని అంటారు
అవి చాల తక్కువ మంది
ఆ కాంపిటీషన్ తక్కువ
ఉ
సరే ఓకేర మరి
ఒకే